ఏం చెయట్లే నువ్వు
మిరప కా యలు తొడుకా పెట్టాలంటే
ఓ అవునా నేను సినిమా సుత్తన్న ఆ తిన్న నువ్వు తి న్నవా గంగోత్రి చి గంగ్ ఆ పోరా అవును ఇగ అంతేగా ఏముంది ఇక చేసేది అనేసి ఏం ఎంజాయ్ చేయట్లేదులే సినిమాలే సుత్తన్నా
ఆ ఎవరున్నరు ఇంట్లో
ఎవరు లేరు నేను డాడీ అమ్మమ్మ ఉన్నాం మీ ఇంట్లో
నేను మా వదిన బుడ్డోడు అన్నయ్య
అవునా తిన్నావా నువ్వు మరి ఏం కూర ఆ అవు నేను ఇంక తినలే తినాలి ఇప్పుడే నేను లేశిన
అవునా ఏంది మరి యవ్వరం ఎట్లుంది ఏట కా ఏట చయ
ఏమ్ చెప్పాలా మీరే పెద్దోళ్ళు అమ్మా చెప్పనులే నువ్వేదో పకోనిపనిలో రేడియా అనుకున్న నువ్వు హు హమ్ మడ జనల్ ఒదిలేశ చూడం
రా
అ ఏమైంది
ప్రి ఫ్రీ ఉన్న రోజు మా పిన్ని ఫ్రీ ఉంటే ఒక రోజు వెళ్ళి మాట్లాడే సి వద్దాం మన్న
అవును ఆ మంచిగా చదువు కో ఇ గ ఎంజాయ్ ఫ్యామిలీ నుంచి ఇద్దరు వెల్లి పోతన్నవ్ గా చె అందరి తల్లులు నీలాగానే ఆలోచిస్తే ఈ దేశం ఫోన్ తీసుకోపోవచ్చుగా హస్ చల్లో అంటే ఆడుంటద పోను
వా త్రీ మంత్స్ కు ఒకసారే మాట్లాడాలి అది త్రీ మినిట్స్ ఏ మాట్లాడాలి
వాళ ఫోన్లు ఛార్జీలు ఏమనా వత్తయేమో
అవును అది వాళ్ళ కి వాళ్ళు చెప్పిన కా వాళ్ళు
కానీ మరి దార్ ణం అసలు ఎందుకట్లా అట్లాంటో ట టింగ్ టింగ్ టింగ్ అనుకుంట
ఆహా
స్ట్రిక్ట్ ఉండాలి కాని మరి ఇంత స్ట్రిక్ట్ ఉండకూడదు ఉం ఏం కాలేజో ఏమో సొదిలో కాలేజ్ అసలు ఈ చదువు ఎవడు కని పెట్టిండో ఏమో వాన్నీ తన్నాల ముందు
మీదేట్టుంది మరి
నాదా బానేవు అది బానే ఉంది
అ
అదేం లేదు మీ అంతా స్ట్రిక్ట్
రోజుకాాలేజ్
ఏంలే ఇంకా అసలు ఏం కనుక్కోవాలి అంటే కనుక్కుంట కానీ పోవాలి ఒక రోజు
ఓకే
పోయ్యేసి మొత్తం చూసేసి రావాల వాళ్ళందర వాళ్ళ ఏమో యూనిఫార్మ్ పెట్టిండ్రగా మళ్ళా యూనిఫామ్ లేదు నార్మల్ డ్రెస్ లోనే రావాలి అంటారు
అదేంటి
ఏమో సోదీలో కాలేజీ పోయి ఒకసారి మొత్తం కనుకో
ఆ ఎప్పుడు వెళ్తారు మరి
ఎా అ చిన్నగా మమ్ ఇది లీవ్ దొరకట్లే అది
అవునా ఎప్పుడ
దొరకు పైకి
పైకే అలా వెళ్తాం
ఆటో సునీల్ అన్న నేను డ్రాప్ చేసింది
ఓకే ఓకే
ఆ ఆటదన్న అన్నే ఆ మార్నింగ్ సెవెన్కి పోయిది
ఓకే
హైకోటది
లంచ్ కూడా ఉన్నా లంచ్ కూడా తీసుకొని పోయిద్దా
ఆడుంటదిలాగానేసి ఈయన తీసుకుపోయిద్ందిక ఆడ ఉంటది పొద్ పొద్దున ఫోరికి లేత అది లేసి అన్ని పనులు చేసుకుండా పోతేందు కానీ మనం చెయ్యం కాబట్టి
పాపం అసలు
ఏ ఏ ఏమంటా పాపమంటే ఫోర్క నేను లేవాను కదా నా వల్ల కాదు కదా అది
పప్పాలు లేవాలి మరి చెయ్యొద్దునన్న చెప్పాలి
చెయ్యొద్ని చెప్పా అంటే నాే ఫోర్త్ క్సు్లేసు లోప వెళ్ళిపోతుంది నేను చెయ్యొద్దు అనే లోపు
అయ్యో అవునా
ఒకరు చెయ అంటే ఇంకొకటి చేస్తా లేంత దూల పని అవి చేసుకుని పోద్ది
అయ్యానా జ్యూటి
హా ఇంకా పోత ఇంకా
ఆ
నడిటడు పోతడు
అదే అదే అ ఇంకేంది మరి అద ఏమంటుంది పెడ్డి పెడ్డి
ఆ
ఆ మా అదేలే ఒకటే లే అమ్మ మీ ఇద్దరు
అసలు నేనుఏం పెట్నా తాగిినవా
మ అదే ఆ నువ్వు నోట్స్ పెడతావు స్టోరీలు పెట్టిది అంతేగ
అసలు అవును నన్ను టూ వీక్ అసలు టూ వీక్స్ కూడా టూ మంత్స్ నుంచి ఎప్పుడూ ఆ ఎవరిదో పెట్టిన అనుకుంటా అప్పుడు పెడితే అప్పుడు అడిగింది అంతేలే నా కోసం పెట్టం అనేసరికి నేను అనేసా సర్లే పెడతలేనన్న అది వచ్చింది వచ్చింది వచ్చింది మళ్ళీ మొన్న విక్ కూడా చూసినా అన్నని చెప్పి చూడు మా కాలేజ్ క కాలేజ్ కవి సెంటర్ కాడ ఆ అక్కడ మళ్ళా అది నోట్ పెట్టంటే అవు నువ్ అప్పుడు కూడా పెట్టలేదని ఓ ఏడుపు సింబల్స్ అన్ని పెట్టి పేటింది మళ్ళ దాన్ తరువాత పెట్టె సార్కే ఈగా సోదిసోది దయ్యే సార్కి ఇగ పేటింది ఇగ ఊన్ అంతేలే అందరు గుంరి పెడతావ్ నా గురించి పెట్టట్లే నేనంటే ఇష్టాం లేదు అది తెలుసా దాంతో ఎమ్ అనలేక పడుత్తున్నలే ఎడవమాకు లే పెట్టిన ఇంగా ఎమ్ స్వస్తవ్ మళ్ళా మన గురించి పెట్టాల ఎవరు
ఏమ్ జె
ఆ ఏమో హెచ్వాడి రాదంటావా వాళ్ళ మమ్మీకి ఆ హెల్త్ బాగోట్లేదంట అస్సలు ఇకా అయి ఏవో అన్న అంత కరెక్ట్గా ఏం చెప్పలేదు హెల్త్ బాగలేదు మళ్ళీ ఏ టైమ్ లో ఏమయిదో అనేసి అబ్బాయిలు కూడా లేరు గా వాళ్ళ ఇంట్లో చూడటానికి
అదే అదే
ఇగా చూసుకుంటూ ఉంటాదంట దగ్గరలో ఉన్న కాలేజీలో ఎసి
ఓకే
ఉ అది ఏమైందో ఏమో నాకు తెలీదు అంతగా మొన్న ఒక రోజు నైట్ మెసేజ్ చేసి లెవెన్ కట్లా ఇప్పుడు కాదులెబ్బా వన్ మంత్ బ్యాక్ అనుకుంటా సిరిగిట్లా మా అమ్మకి ఇలా సిరి మా అమ్మ ఎందుకు పిచ్చి పిచ్చచి చేస్తుంది అసలు ఎప్పుడు ఇట్లా చేయలేదు పండుకుంది సడంగా ఏమేమో చేతంది నా బయమేతుంది బయమేతుంది ఎమ్ కాదులే హ
మరి అసలు అంటే చెప్ప చెప్పట్లేదా ఏమైందో
ఏ మైయిందో అసలు చే చెప్పట్లేదు మరి ఏమైందంటే ఏమో నాకు తెలవట్లే అర్థం కావట్లే అని అంటంది
అదెంది
ఏమో
టెన్ మినిట్స్ లో కాట్చెయ్ అవ్వన్నీ సరే ఇంకేంటి మరి తెల్వదు హ
పోదం పా మనం కూడా ఏదో ఒక ఊరికి ట్రిఫ్ కి పోదాం పరి పా ట్రిప్ ఏదో ఒక ట్రిప్
యాడికి పోదాం
ఏమున్నాయి కేరళ కేరళ వర్షాకాలంలో బాగుంటుంది
మనిద్దరమా
నువ్వు నేను శ్యామ్ బిందు ఇంకా
ఈ కోస్ర్ అయిపోయినక పోదాం
నీకోసం నేను వస్తనే సంజనా నిన్ను కలవడానికి కలవడానికన్నా ఉందా ఆడ ఆప్షన్
ఆ
ఏమోనమ్మా మళ్ళా ఆడ త్రీ మినిట్స్ అండ్రగా
ఏ చల్
అడ త్రీ మినిట్స్ అంటే నేన్ సచ్చిన రాను త్రీ మినిట్స్ కోసం ఈ నుంచి ఆడదాకా మంచిగా ఒక రోజు మొత్తం టైం స్పెండ్ చేయ్యాల
ఆ సరే
మంచి ఎందుకంటే అది మొత్తం మాకు చూపించయాలి కాబట్టి అది మొత్తం
నహ్
విఓతా మంచిగా సూపియల్ అది మొత్తం తిరిగి సూపియాలా
ఆఅ ఇంకేమే
ఏవుంది మీరే పెద్దోలు చెప్పల్
ఆ ఏవ్ గుంటూరు గుంటూరు.
నీ గుండూర్ దిస్ గుంటూరు కారం బెట్కో ముక్లో
గుంటూర్ దిస్ గుంటూరు కారం బెట్టుకో
గుంటూర్ విజయవాడ ఆనంగా మళ్ళా గుంటూరుగ్ ఎందుకు బోయినవ్
విజయవాడ గుంటూరులానే చీ గుంటూరు విజయవాడలోనేగా. పక్క పక్కనేగా ఏందే
ఓ ఈ రెండు ఒకే కాడన్నా అయితే
ఆ అవున్ ఒక కడే
ఓహోహ్
ఇప్పుడు ఆడెవరెవరు జాయిన్ అయేద్ మరి బిందు వేటంటా.
ఏమో ఆమె అసలు ఆ పత్తా లేదు ఉత్ ఏం లేదు ఉస్మానీయనే అనుకుంటా ఆ ఉస్మానీయా యాడోనో ఏమో మాదేమో ఈడ అవదేడనో కాలేజు.
ఓత్
అంట తేడా తేడా ఏడేట్టుంది.
ఫిక్స్ అయిందా ఇప్పుడ్ అది
ఏవో ఏం జేప్పట్లే
అవునా ఆల్ నాక్ టచ్చలుంటర్ రాత్తురే
ఏవరు
బిందా
ఏం వసింది ఈ మధ్య అంతగాన్నగ్ ఏం రాట్లేద్.
ఆఆ
నాగ్ దేల్సి ఒకే కాడు ఉండడం కష్టం అనుకుంటా మీద్
ఎక్కడున్నాగానే ఆర్ సడేగా హా హెచ్ వైడి యేగా.
మా చెందు ఫ్రెండ్స్ కూడా ఆడే నువ్వు గూడా ఆడొచ్చుంటే అయిపేయ్. అందరం ఒకే కాడ్ ఉన్నట్ ఉండేది.
హైచ్చా
నా
నాక్ ఛాన్స్ లేదు కదా ఏ జేద్దాం. సాంగ్స్ ఉంటే అయిపోయేది.
ఇంగోవోత్ ఇంగా వచ్చే జన్మలోనే మళ్ళా ఒకే బెంచ్లో గుసోడం.
అదే
వచ్చే జేన్మా
సరేలే మరి సరేనా
వా
బాయ్
ఆఅ
ఓ